హలో హలో వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఆ ఏజేస్తుంటావ్
ఈగో ఇప్పుడే కూరగాయల్ గొన్న ఇండ్లలకచ్
ఏం దీస్కున్నావ్
ఊ వంకాయలు బెండకాయలు ఉండే గోంగూరుండే
ఎట్ల బెండకాయల్ ఎట్లిచ్చిల్లు వంకాయ్ లెట్లిచ్చిల్లబ్బా
పావు గొంటే ఇరవై ఐదు రూపాల్ అర కిలో ముప్పై బెండకాయలం తె వంకాయలంతే
అర కిలో ముప్పయ బెండకాయ
ఆ అర కిలో ముప్పై
ఆహా పిల దీస్కుంటే యాబయ్
ఆ యాబై
ఊహు మరి పావ్ పిలో దీస్కున్నావ
లేదు అరకిలో దీస్కున్న బెండకాయ్ ఎంతైతదబ్బా ఫ్రైయ్యే
కొంచమైతది సూ పులుసు వెడితే మంచి ఎక్కువనే అయితది గాని ఇగ ఫ్రై అయితే మాత్రం ఆ బానే వడతదియ్యా టమాట ఏస్తవ తిదేన
ఆ టమాట ఏస్త
మూహూ
ఆ నేన్ ప్రత్తి దాంట్లో ఒక్కటన్నా రెండన్న టమాటలేస్తా
అంతేనా
ఆ
అవునా మంచిగనే ఉంటాద్ టమాట లేత్తె వంక్రాయ మరి పొడుగు వంకాయ గుత్తి వన్ నేను తక్కువ ఇగ టమాటలెక్కువ యూ చెయ్య
ఊ గదే ఎక్కువ శాతం అస్సలు టమాటలు యూజ్ జేయని వాళ్ళు చాలా మంది ఉన్నరు కానీ నేను ప్రతి కూరల్లి టమాట్లేంద్ నాకూ చేసినట్ట్ అనిపియ్యదబ్బా ఆగదే చేస్నట్టు అనిపియ్యదు తినబుద్ది గాదు
ఆహ ఇగ ఫ్రై కరీస్లల్ల టమాటలేయ్య ఊ తెల్లటి పొడువా అల్లో
తెల్ల వంకాయలబ్బా ఆ పొడుగువి గాని చిన్నగ లేదు పొడువు వంక్ కాయలేగనీ
ఆ ఏం జేత్తవే నే నేన్ గుడ నింద గొనుకొచ్చిన పది రూపాయిల్ వెట్టి పిందెలే ఏం జేత్తవే ఏ లేదిగ ఆమె దగ్గెర కొన్ని ఉంటే పదురుపాయలవి దెచ్చిన ఇన్నెన్నొ
ఆహా ఊ
ఏం జేత్తవయ్
అవ్యా కూరనే ఏస్తా అంటే కూర అంటే ముక్కలుగా గొయ్యా ఇట్లా అదే పొడుగ్గా అదే ఉంచానేగాని ఆ వంకాయ ఇట్ల నా రెండు మూడు ఇట్ల చీరాలే అట్లనే జెయ్యాలే మస్తుంటదబ్బా కొయ్యద్దు హూ మగ్గ పెట్టాలి మంచిగా నూనెలా చీరి అంటే ఇప్పుడు మిర్
నాలు వక్కల ఆఆ ఆ చీరి
ఆ అట్లనే ఉంచాల వదిలేయాలి నీళ్ళలా మంచిగా ట అం
ఏం పెట్టడు
దాని లోపల ఏం పెట్ట అంటే పెట్టి వేరే ఒక్క తీరిచేత్త పెట్టకుండా ఒక తీరిచేస్తా
పెట్టేది పెట్టండి ఒకసారి చెప్పు నా దగ్గర ఉన్నాయి సాయంత్రం చేసుకుంటా నేను అందుకే అంటన్న ఈ అట్టిగా ఈ కూర నాకు నచ్చది వంకాయ కూర ఏమన్నా లేంది దాంట్లా
అవునా
ఆ అందుకే అంటన్న చీరితే ఏం పెడతావ్ చీరకపోతే ఏం పెడతావు ఉమ్మ్
చీరి అన్న గాని ఓ కడాయిల నూనె పోసి మంచిగా అది ఎర్రగా అదే అది వేడి అయినాంక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవేసి కొంచెం దొరగా అయినాం ఈ వంకాయలు ఏయ్యాలే పసుపు ఏసి పసుపు ఏతే కొంచెం కలర్ చేంజ్ కావు కాబట్టి ఈ వంకాయలు ఏయ్యాలే మ గ్గ నియ్యలే మంచిగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇగ ఉ ప్పు కారము అది ఏది ఎల్ ఉమ్ అల్లం ఉంటే అల్లం ఏసుకోవచ్చు ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా కొత్తిమీర ఉమ్మ్ కొన్నన్ని లైట్‌గా నీళ్లు పోసి మంచిగా మూత పె ట్టి మగ్గనియ్యలి చక్కగా వంకాయ మంచిగా గు జ్జు గుజ్జుగా మంచిగా ఉంటది అట్లనే తినచ్చు వంకాయ వంకాయనే
అవునా
ఉమ్మ్ ఇట్లా చేసుడు బెండకాయని కూడా నేను అట్లేన్ చేస్తా బెండకాయని నేను ఆ రెండు జస్ట్ రెండే ముక్కలు కడ్ ఒక్క దాంట్లో రెండే కడ్ చేస్తా కడియేసి దాన్ని కూడా చీరుతా అటు ఇటు అందులా అంటే దాంట్లోపల కారము ఉప్పు అంత ఉమ్ము పోతది కదా
అవునవును
ఉమ్మ్ అట్లా ఉమ్మ్
ఆహా
అట్లా మంచిగా ఉంటది సో ఇప్పుడు ట్రై చెయ్యి వంకాయలు ఉన్నాయేమో
వంకాయలు అయితే ఉన్నాయి
ఉమ్మ్ వంకాయలలో నువ్వు అదేంది ఆ రొయ్యలు ఏసుకుంటావా అబా రొయ్యలు తిం
ఆ అవును ఇష్టం గాని మా ఇంట్లో తినరు
అవునా అసలు అయింది వంకాయ రొయ్యలు అంటే ఫేవరెట్ మస్తు
అవును వ రొయ్యలు దేంట్లో ఏసినా బాగుంటాది గోంగూర రొయ్యలు అయితే ఇగ బా సూపర్ ఉంటది
సూప్పర్ కదా ఉమ్మ్
రొయ్యలు అండిన నేను ఆడున్నప్పుడు ఒక నాలుగైదు సార్లు కానీ అబ్బా ఏమన్నా టేస్ట్ ఉంటదా అది వేరే లెవెల్ ఇగ నిన్న ఉండే సంతల
తవాబా
అవును
ఆ అట్ల ఎత్తేనే కొంచెం మంచిగుంటే
ఆయిలు కొంచెం మంతిగా వేసే పప్పు లేదప్ప అన్నిట్లల్లో ఆయిలే కొయొత్తా నేను పప్పుల మాత్రం ఆయిలు ఎక్కువ ఉంటే నాకు నచ్చదు ఎందుకో ఆయిల్ ఆయిల్ వేలితే ప పూ అంటే నూనె ఏది ఇన్నట్టు అనిపిస్తది కానీ కూరలల్లా అంటే కొంచము ఇ కొలొత అన్నట్టు అంతే మాదియ్య ఒక రెండు స్పూన్లు ఉంటది రెండు రెండు బా రెండు చిన్న కొలత దానితోటి రెండు పోస్తా ఈ కొంచెం ఈ తోటకూరలల్లో వాటిల్లల్లో క్కువ అవసరం ఉండదుగా ఆయిల్ తక్కువ పోస్తా
ఏందబ్బ తోటకూరల్లో కొంచెం ఉంటేనే మంచిగుంటది
ఏమో నేను ఇగ తక్కువనే వోస్తా
తక్కువ వోత్తే అది వేరే టేస్ట్ ఉంటది నువ్వు కొంచెం ఎక్కువ పోసి చూడు
ఎక్కువ పోస్తే మంచిగుంటది తక్కువ పోస్తే పసరు పసర
ఆ గదే తక్కువ పోత్తే పసరు పసరొత్తది ఆ కూర అసలు తిననే బుద్ధి కాదు ఊ
కొంచెం ఎక్కువ పోత్తే ఫ్రై అయినట్టే ఆయిల్ ఆయిల్ తను మంచి ఉంటయి ఇలా నేను కొంచెం ఎక్కువోసి అండినా తోట కూర లేనే లేదు మొత్త నేను అసలు తోటకూర తన్నాను
ఊ
కానీ ఓవాళ తిన్నా
ఆ మళ్ళీ అదేంది ఆ పాలకూరల ఆయిల్ ఎక్కువ ఉంటే తినబుది కాదు దాంట్లో తక్కువ ఉండా
అవునా ఆ పాలకూర యా ట్టి పాలకూర అండగానీ పప్పేసి అండుతా ఎప్పుడైనా నేను వట్టి పాలకుర ఉడకదు కదబ్బా బాగా టైం పడుతది దాంట్లెకా అవునా ఏమో నూనె తేలేదాకా ఉంటేనే పాలకూర మంచిగుంటది
ఆ గది అవును
లేదంటే పచ్చి పచ్చిగా వత్తది
పచ్చి పచ్చిగా అంతెట్లో తినబుద్ది కాదు
తినబుద్ది కాదు అందుకే నేను కందిపప్పులో ఏసే వండుతా పాలకూర కొంచెం పప్పు కొంచెం బాగా పప్పు కొంచెం ఆకుకూర పాలకూర ఏసి అండితే సూపర్ ఉంటది అట్టి పచ్చిమిరపకాయలు ఏసే వండాలి మంచిగుంటది
అవును తోటకూరలో నేను ఎక్కువ పచ్చిమిర్చి ఎయ్యు నువ్వు
నేను ఎండినమిర్చి తాలింపుకేస్తా పచ్చిమిర్చి ఏత్తా కొందరు కారప్పొడి కూడా ఏసి అండుతారు అల్లం ఎల్లిపాయ కూడా ఏసి అండు తారు తెలుసా అల్లం ఎల్లిపాయ ఏత్తారు తోటకూరలల్ల వట్టి ఎల్లిపాయ ఏత్తేనే మంచిగుంటది కానీ అల్లం ఎల్లిపాయ మ చిగుండది
ఏమో ఎప్పుడూ నేను తిన్లేనే నాకెందుకు చెప్తావ్
అవునా ఏ నేనా కూరగాయలు ఏం లేకుండా అయితే ఇగ తోటకూర ఉన్ను
ఉ
ఇది తీసుకొచ్చినా అబ్బా బెండకాయ ఆ రెండే పట్టుకొని వచ్చిన
హ్మ్
ఇక తెల్లగలజేరాట ఆ ఏందో ఆ పొన్నగంటి కూరాలట ఏదో వెరైటీలు వచ్చినాయి రెండు
ఇక్కడ మనకు గీచే ఘోరంగా ఏడవడితే అడ మోలుస్తాయి కదబ్బా పోన్నగంటి ఆ తెల్ల గల్జేరు
కానీ మనం అట్లా కేర్ చేయ్యం కదా ఇట్లా కొంటేనే మనకు తె
తెల్ల గర్జేరు తెల్లగర్ జేరు మంచిది అది ఆ నడుము నొప్పి ఉన్న వాళ్ళకి అది చాలా మంచిదాని దాని పచ్చడి కూడా వేసుకుంటారు అబ్బా
అదే అదే నేను నాకు దాని ఉపయోగాలు తెలువది అదే రెండు సార్ల పో తెల్ల గల్జేరు తెచ్చుకోనేలేదు ఒక ఆమె నిన్న సంతల తెల్లగల రు ఉందా ఉందా అనీ మొత్తం సంత అంతా తిరుగుతాంది
ఊహ్మ్
నేనేమో కేర్ చేయలేదు హ్మ్
మళ్ళా అది సేమ్ తోటకూర లెక్కనే ఉంటది ఆ ఆకు కూడా
అవును మంచిగానే ఉన్నాది మరి దాని ఎట్లా వండుడబ్బా పప్పేసి వండుడా మామూలుగాన
ఇష్టం పప్పు పెసరా పప్పు వేసి వండుకోవచ్చు లే కపోతే పచ్చు తోటకూర లెక్క పచ్చిమిర్చి వేసి కూడా వండుకోవచ్చు మంచిగా ఉంటది కొంచెము లే
ఈ ఆకుకూరలు ఇక పప్పు లేకుండా అంటే కష్టంగాని అవునా సంతలుండే కొన్న పోన్నగంటే కూరయితే మంచి మంచిగున్నది హ్మ్ పెరిగిందా
మా ఇంట్ల ఇప్పుడు తెల్ల గరిజేరు రెండు రకాలు ఉంటది ఎర్రది ఉంటది తెల్లది ఉంటది ఫుల్లు పెరుగుతా అబ్బా పె తె పీకేసినం అది పెరుగు తే ఇగా ఓ పెరుగుతనే ఉంటది
అంతేనా కాని మంచియి అబ్బా మనం అట్లాంటివే తినలే కాని
అవును కింద పార్తది మొత్తము
ఆహా మునగా ఆకు మునగా ఆకు కూడా అమ్ముతాల్లు అబ్బ సంతల
ఆ అది ఇప్పుడు మంచిదే కదా మునగాకు
మునగా ఆకు కూడా మునగా ఆకు కూడా కొంటరా అనిపించింది నాకు చూడు కొంటాల్లు అదికూడా
మరి ఇప్పుడిగా
ఆ సిటీలలా కొంటారు పల్లెటులలా మనం కేరే చెయ్యం కదా మునగాకు చెట్లే ఉంటాయి కానీ ఒక్కనాడు కానీ మంచిగా ఉంటది మునగాకు పప్పు
బాగా వేసుకోవద్దు చేదు చేదు ఉంటది లైట్గా వేయ్యాలి
కొంచెం వేసుకున్నా గాని బాగుంటది లేత మునగాకు పప్పు మంచిగా ఉంటది
అవును
ఆ గోంగూర తెచ్చిన మొన్న పచ్చడి చేసిన సూపర్ సెట్ అయింది అబ్బా మంచిగుండే గోంగూర పచ్చడ పల్లిలేసి చేసిన సూపర్ ఉండే పుల్ల పుల్లగా లేకుండే బాగా మంచిగుండే లేత గోంగూర ఇంగగా అక్కడ రొయ్యలు అమ్మితే నాకు ప్రాణం కొట్టుకున్నాడు
ఉమ్మ్
కానీ మా వొళ్ళు తినరు
ఆ
అందుకే